హలో హాయ్ అండి బాగుందండి మీరు బాగున్నారా
ఆ బాగున్నానండి ఏం చేస్తున్నారు
ఏముందండి పిల్లలు సమ్మర్ హాలిడేస్ అయ్యనప్పుల్డు ఆ ఫుడ్ చేయమమ్మ ఈ ఫుడ్ చేయమామ్మమి
ఆ ఏం చేస్తున్నారు మరి రకరకాలు ఉ పిల్లలకి
పిల్లలండి ఒకళ్ళు నచ్చింది ఒకళ్రు నచ్చట్లేరు
ఆ
ఒకళ్ళు నచ్చిన ఒకళ్ళు నచ్చట్లేదు మా పాప బాబు ఇద్దరే ఉన్నారు కానండి ఒక్కల్ వచ్చన్ టిఫిన్ ఒల్ నచ్చదు అ రి ఇప్పుడు సమ్మర్ కదండి పిల్లలు ఫుడ్ సరిగ్గా తీసుకోవట్లేదండి ఇప్పుడు రా ఎండగా బాగా గుడుతుంది కదండడి ఇప్పుడు రాగి మాటు అట్ట చే ఇప్పుడు ఇప్పుడు డైలీ రాగి మాటి ఇస్తున్నానండి నైట్ సబ్జా వాటర్ నానబట్టి ఇస్తున్నా పిల్లలకి ఇప్పుడు టిఫిన్స్ ఫుడ్ సరిగా తీసుకోవట్లేదని టిఫిన్ అందులో కూడా అండి డిఫరెంట్ డిఫరెంట్ కావాల్సి వస్తుంది పిల్లలకి అట్ల అయితేనే తింటున్నారు ఇప్పుడు బీట్రూట్ జాము అట్టా అట్లా డిఫరెంట్ డిఫరెంట్ చేస్తేనే ఇష్టంగా తింటున్నారు
అవును వాళ్ళు ఏంటంటే ఒక రకమైన ఫుడ్ కి అలవాటు పడుతున్నారు పిల్లలు మనం ఇంట్లో చేసే ఫుడ్ ఏంటంటే వాళ్ళకి నచ్చడం లేదనమాట వాళ్ళకి నచ్చినట్టుగా మనమే చేద్దామని ట్రై చేసిన అది మనకేమో కుదరదు బయట చేసినట్టుగా
అందులో అండి మనము కొంచెం ఓపికతో ఇంట్లోనే చేసుకొని చాలా మంచిదండి ఇంట్లో చేసినంత ఫుడ్ హ్మ్ బయ అంటే అంత హెల్తీగా ఉండదు కదండి బయట ఫుడ్
అవునవును ఉండదు ఎందుకంటే అది ఆరోగ్యం కూడా అంత బాగుండదు బయట ఫుడు ఇప్పుడు చూస్తున్నారు కదా ఆ పుడ్లు తిని చాలా మందికి పొట్టలు పెరిగి ఆ ఇదేంటి అనారోగ్యాలు వస్తున్నాయి రోగాలు వస్తున్నాయి హాస్పిటల్ పాలవుతున్నారు బి
అవునండి అవును ఒకప్పుడు అండి మ నా నాన్నగారు చెప్ ప్తా ఉంటారు మా నాన్నమ్మూళ్ల టై లో ఏంటి అసలు మిల్లులా ఉండకపోయామంట అండి ఈ రైస్ కూడా దుమ్ ఇప్పుడు ఒడ్డు కూడా దంచే వాళ్ళంట జొన్న రై జొన్న ద జొన్నలు కూడా దంచే వాళ్ళంట
హు
అంతా వాళ్ళు ఆ అంటే వాళ్ళంత హెల్దీగ ఉన్నారంటే వాళ్ళ ఫుడ్ వాళ్ళేనండి వాళ్ళు ఒకప్పుడు నైటీ ఇయర్స్ నైటీ కన్న ఎక్కువే ఉండే వాళ్ళు కొంతమంది ఇప్పుడు చూడండి ఈ లైఫ్ స్టైల్ కి సిక్స్టీ సెవెంటీ ఏజ్ ఉండడమే ఎక్కువ అయిపోతుంది
అవును ఇవాళ ఒక్క పిల్లలు కూడ ఆకూకురలు అనేవి తింట లేదు ఎవరు వాళ్ళకి ఎంతసేపటికి బంగాల్ దుంప ఫ్రై ఇదేంటి మిల్ మేకర్ కర్రీలు పన్నీరు కూరలు అవే కావాల్సి ఇంట్లో చేసిన వానకాయ దొండకాయలు అవి పనికిరావటల్లా
అవునండి అప్పుడైతే ఒకప్పుడు హెల్తీగా ఫుడ్ కూడా అండి ఇప్పుడంతా కెమికల్స్ కదా అప్పుడు వాళ్ళు వ్యవసాయం పండించుకునే వాళ్ళు
అవును
ఇంట్లో పండి చే వాళ్ళు అనమాట పండించడం వల్ల హెల్తీగా తినేవాళ్ళు వాళ్ళు
అవును
ఆ ఇట్లా హెల్దీ గా తినడం వల్ళ కూడ వాళ్ళు కూడ హెల్దీగా ఉండే వాళ్ళు అంటే మన చేతులతో మనె చేమికల్స్ ఎం లేకుండా ఇప్పుడు సీతఫలలు ఉన్నాయండి ఉన్నాయి సీతాఫలాలు వాళ్ళ గెట్ల ఏమ్మంటే ఈ పొలాలు గెట్లమేసుకునే వాళ్ళు అనమాట
అవును
ఇంకోటండి పిల్లలు ఆకుకురలు ఎక్కువ ఇష్టపడట్లేదండి ఫ్రైలు చేస్తంటే ఇప్పుడు తోటకూర ఫ్రై టమాటలు వేస్తుంటే పప్పులో వేసిస్తున్నాండి నేను ఇప్పుడు బచ్చల కూర గాని తోటకూర గాని ఇప్పుడు గోంగూర ఉందండి మీరు అన్నట్టు ఆకూరలలో చాల విటమిన్స్ ఉంటాయ్ ఈ ప్రతి ఆకుల్లో ఒక్కొక్క విటమిన్ అండి ఇప్పుడు పప్పులో ఇప్పుడు సలాడ్స్ లా కూడా చేసిస్తా ఉంటారు ఆకుకూర్లు
అవునవును ఇప్పుడు ఎందుకు టమాటాలు అవన్నీ ఉన్నాయి వాళ్ళు ఏంటంటే టమాటాలు కచ్చప్పు అట్లాంటివి చేసి ఇచ్చినా కూడ వాళ్ళు ఇష్ ఇష్టపడట్లేదు ఇంట్లో ఆ ఎంతసేపటికి ఆ బయట ఫుడ్కే ఇష్టపడుతున్నారు మన ఇంట్లో అప్పుడు మన పెద్దలు ఏం చేసేవారు రాత్రి ఉన్న అన్నం లో పెరుగు పాలు కలిపి కొంచెం పెరుగు తోడేసి రాత్రి పెట్టేవారు మోన్నాడు మనకి ఆ ఫుడ్ పెట్టేవారు ఆ ఫుడ్ మనకి ఏంటంటే కొంచెం హెల్దీగ ఉండేది ఆకలి అనేది కూడా అయ్యేది కాదు ఇప్పుడు ఏంటంటే పిల్లలు లేచినగా నుంచి ఎంతసేప్పటికి బయట ఫుడ్ ఉ ఏంటంటే బిర్యానీ ల మీద కాడ్ రైస్ల మీద ఈ పన్నీర్ మీద వాటిల మీద ఈ రైస్ అని ఆ రైస్ అని రకరకాల రైసులు వచ్చేసరికి వాళ్ళు ఆ రైసుల మీదే పడుతున్న
ఇంకోటి అండి అప్పుడు వాళ్ళు పొల అప్పుడు వాళ్ళు పొలాల మీద అంటే ఇప్పుడు ఏం చే ఏంటంటే పొద్దున్నే లేచి కట్టెల పొయ్యి మీదే అన్నం కూ వండే వాళ్ళండి
అవును
కట్టలు పోయి మీద అన్నం కొన్ని పొద్దున్నే పొలానికి వెళ్ళిపోయేటోళ్ళు
అవును
సాయంత్రం వరకు వచ్చేవాళ్ళు
అవును అసలు అప్పట్లా మనం ఆ పెరుగు ఎమన్నా అవి తిని స్కూల్కి కూడా వెళ్ళే వాళ్ళము చక్కగా చద్దన్నం రాత్రి అన్నంలో పొద్దున్న ఆవకాయలు గోంగూర పచ్చళ్ళు అలాంటివి కలిపి చక్కగా మన అమ్మలు మనకి ఎలా పెట్టేవారు అవి తిని హయిగా స్కూల్కి వెళ్ళే వాళ్ళం మనం ఇవాళ ఏమైపోయిందంటే ఆ పిల్లలు తినట్టాల అవి మాకద్దువి మాకు టిఫన్లు కావాలి లేకపోతే మకు బిర్యానీ చెయ్ ఆ ఇది చెయ్ అది చెయ్య అని పుదీనా రైస్ చేయి ఇది చేయయి అది చేయ్ అని రకరకాలు అడుగుతున్నారు
అవునండి అప్పుడు కుండలో ఉండేవాళ్ళ అండి ఆ నానమ్మ లా టైమ్ లో కుండలో ఉండేవాళ్ళు ఆహారము ఫుడ్ అనేది ఏదైనా కానీ ఇప్పుడు అంత ఇప్పుడు మారిపోయింది కదండి సిచ్యువేషన్ కుండ ఎక్కువ కనిపియట్లే వాటర్ కూడా ఫ్రిడ్జ్ లో తాగడం అలవాటు అయిపోయింది కుండల్లో తాగకుండా
అవునవును
కానీ మనం అనుకుంటాం కాని అండి ఇప్పుడున్న ఈ సమ్మర్ సీజన్ కి ఫ్రూట్స్ ఎక్కువ తినడం మంచిదని చాలా హెల్త్ కి పిల్లలకి ఇప్పుడు ఫ్రూట్స్ తినలేని పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి జ్యూస్ లాగిస్తే చాలా మంచిదండి
అవును రాగి సంకటని జావని కొబ్బరి నీళ్ళని ఇల్ అతే ఇదేంటి బలంగా ఉండేది సున్నొండలని అ ట్లాంటి మంచి మంచి ఫుడ్డు వాళ్ళకి పెడితే అది కొంచెం వాళ్ళ బాడీకి కూడా కూడా ఆ హెల్దీని ఇస్తుంది కొంచెం ఆరోగ్యంగా కూడా ఉంటారు వాళ్ళు ఎటువంటి రోగాలు అవి రాకుండా
ఇప్పుడు సబ్జా గింజలు అని విన్నారండి ఎప్పుడైనా సబ్జాగింజలు ఆ సబ్జా గింజలు ఓవర్ నైట్ అంతా నానబెట్టి ఎర్లీ మార్నింగ్ ఇస్తున్నాండి పిల్లలకి
ఉమ్
అంటే కొంచెం పిల్లలు కొంచెం వేడి కదండి ఎండగదా కొంచెం బాడీ కూల్గా ఉంటది అన్నట్టు ఇస్తున్నాండి చలవ చేస్తదని
అవును అందుకని నేను ఏమిటంటే ఫుడ్ అనేది చాలా వరకు ఏంటంటే వాళ్ళకి నచ్చినవి ఏంటంటే స్నాక్స్ చకరలుని చేకోడి గవ్వలని వాళ్ళు ఇష్టపడేవి ఏమింటాయో అవి ఇంట్లో చేసి నేను పెడుతున్నా పిల్లలు కి అయి పె పెట్టడంతో ఏంటంటే కాస్త బయట ఫుడ్ కి దూరం అయ్యారు కాస్త ఇంట్లో ఏంటంటే మనం పెట్టే ఫుడ్డుకి అలవాటు పడుతున్నారు లైట్ లైట్గా ఇప్పుడు
అవునండి కరెక్టే మీరు అనేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మనం వాళ్ళు ఇ నచ్చిన ఫుడ్ పెడితే వాళ్ళు బయట ఫుడ్ నీ ఏడిటిగాడు కాకుండా ఉంటారు
మనం నచ్చినం వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు నాకు ఇది కావాలమ్మా సున్నండలు కావాలి అంటే రు ఒకళు ఒకళ్ళు కజ్జికాయ కావాలంటారు అట్లా మన ఇంట్లో మనం చేసి పెట్టింది ఆరోగ్యంగా ఉంటుంది వాళ్ళు కొంచెం ఏంటంటే మనం అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి చేస్తూ ఉంటాం పల్లి వండాలని నువ్వులు వండాలని అట్లాంటివన్నీ పెడుతూ ఉంటాం కాబట్టి బాడీకి హెల్త్ ఐరన్ కాల్షియము అన్ని కూడా వెళ్తూ ఉంటాయి వాళ్ళకి
అవునండి మళ్ళీ ఇంకోటి అండి పిల్లలకి డైలీ మజ్జిగ అనేది ఇవ్వాలండి అండి పి ల్లలకి
ఉమ్
మజ్జిగ అనేది ఉండ ఇస్తే కొంచెం బాడీ చలవ చేసేదఅండి పిల్లలకి
అవును అవున అండి
గ్లాస్ మజ్జిగి ఇస్తే బాగుంటదఅండి
అవును మజ్జిగ అనేది మళ్ళీ ఏమో ఇదే ఎంటి ఆ రాగి సంక ట్లో పెరుగు వేసిస్తారు గంజి కాచి దాంట్లో ఉప్పు వేసి ఇస్తారు అవన్నీ చెలవు కూడా కొంచెం వాళ్ళకి ఏంట అంటే అలాంటి ఫుడ్లు అలా అంటివి తీసుకుంటు ఉంటే కాస్త హెల్దిగా ఉంటారు ఈ ఎంతసేపటికి బయట అ ఫ్రైడ్ రైస్ అని బర్గర్ల అని పిజ్జ అని అవాటి అలవాట్ పడి పిల్లలు తిన్న బయట ఫుడ్ క్ అలవాటు పడిపోతు ఉన్నారు అవి తిండ మ్ మంచిదే ఒక్కసారి రెండు సార్లు ఓదాని మీదే కేవలం తిని దాని మీదే బతుకుతాన అంటే కొంచ కొంచమ్ అనారోగ్యాలు కు కంపల్సరీ వస్తాయి వాటిల్ తో దాంతో ఏంట అంటే పొట్ట అవి పెరిగిపోతుంది మనిషి ఆ అదే ఏంట అంటే ఇంకా దానికి అలవాటు పడిపోయినట్టుగా అయిపోతు ఉన్నారు జనాలు
అవున అండి వాళ్ళ మనం తినే పుడ్డు బట్టేయి కద అండి వాళ్ళ హెల్త్ ఉండేది
అవును అంతే కదా
ఇప్పుడు మనం బిర్యానీలు కూడా బయట తింటా ఉంటాం మ్ వాళ్ళు ఏ ఆయిల్ యూజ్ చేస్తారో తెలీదు అదే మనం కొంచెం ఓపిక్ తోటి ఇంట్లో రెడీ చేసుకు ఉన్నాం మ్ అనుకో అండి చాలా హెల్త్ కి హెల్త్ మనకి కూడా మంచిగా ఉంట అది
ఆ ఒకళ్ళే మో ఈ కూర వద్దా అంటారు ఒకళ్ళే మో అ కూర వద్ అంటారు ఓ ఒకళ్ళేమో పచ్చడి కావాల అంటారు రకరకాలు కావాలి అంటే మనము అన్ని మన ఇంట్లో ఉన్న మనం చేసి పెడుతూ ఉంటామ్ లేనివి ఎక్కడి నుంచి తెస్తాం అట్లా పిజ్జాలో అవ అన్నీ చేయ్ జ్జలు అంటే మనం చేయ్ లేమ్ కదా
అవునఅండి ఇంకోట అండి ఈ పిల్లలకి ఎక్కువ చలవ చేసే ఫ్రూట్స్ ఇచ్చి సో ఇప్పుడు చింత పులుసు డైలీ పెడితే చాలా మంచిదఅండి పిల్లలకి
మ్
ఇప్పుడు వేడిగు ఉంది కదా బాగా
అవును అవును దాంతో ఏంట అంటే చెరుగు రసాల అని ఏం తెలియని మామిడి జ్యూసుల అని లేకపోతే ఎండికొబ్బరి నీళ్ళ అని సబ్జా నీళ్ళ అని అట్లా ఇస్తే దుంటే కూడా కొంచెం ఆరోగ్యంగా ఉంటారు అలా ఫుడ్డు మీద కాస్త తగ్గుతు ఉంది గూడా టే వాళ్ళకి
అవున అండి అవును
మేనులే జాస్తి తగ్గి కొంచెం ఏంట అంటే ఆ బయట ఫుడ్డుకి తక్కువ అవుతూ కొంచె ఇంట్లోకి అలవాటు పడుతూ ఉన్నట్టుగా ఉంటారు
ఆ అవున అండి ఇప్పుడు ఇప్పుడు మనం ద్ ఆఫ్ టిఫిన్లో కూడ అండి పిల్లల్కి ఈ రకరకాల టిఫిన్లు చేసి పెట్టాల అండి ఇప్పుడు ఫుల్ ఇప్పుడు సపోజ్ క పెసర్ దోషుందనుకో అండి గ్రిన్ గ్రీన్ కలర్ ఉంద అని పిల్లల్ ఇష్టపడకుండ తింట్ టరు సో సపోజ్కేంద అంటే గో కొంచెం మ్
ఉంద్ అన్ని రకాల పప్పులేసి మన మిల్లెట్ దోశలాగ్ పిల్లల్కిస్తే చాలా హెల్త్ కి మంచిదఅండి
అవునవును
అన్ని పప్పులేసి కొన్మయ్ బియ్యం కొంచమేసి మిల్లట్ దోశలవి విన్నారా
తిన్నాను విన్నాను విన్నాను తిన్నాను కూడా నేను నేను మా పిల్లలకదే పెడుతున్నా మిల్లెట్ దోశలు అలాట్లివే పెడుతున్నా
ఇప్పుడ్ జొన్న దోషాలని మిల్లెట్ దోషాలని జొన్న రొట్టలని వస్తున్నాయి కదండి జొన్న రొట్టల్ తింటే చాలా మంచిదంట అండి డయాబెటిక్ పేషెంట్స్కి కూడా
అవునవును
పేషెంట్స్కి డయాబెట్ పేషెంట్స్
అవును
మనం ఫుడ్డు లో కన్నా రైస్ లో కన్నా ఈ జేత్ గోధుమలు ఇవ్వి వీటిలోనే ఎక్కువ ఆహారం మంచిదంటండి ఇపుడు క్యారెట్లుగాని క్యారెట్లు బీట్ రూట్లు పుదీనా పుదీనా రైస్ పాలకుర్ పప్ పిల్లలు పప్పు తినకపోతే ఏం అంతే చేస్తానండిగా ఆకుకూరలు తినకపోతే పప్పులేసి ఇచ్చేస్ స్తా అండి నేను
ఆ
అట్లయితే వాళ్ళక్ తెలియకుండా తినేస్తారు వాళ్ళు మనక్ కావాల్సింది వాళ్ళు తినడం హెల్త్ ల్తిగుండడమే గదండి
అవునవును అన్ని ఏంటంటే పిల్లలకి మా పిల్లల్ ఏం చేస్తారంటే అన్ని రకాల్ పప్పులు లైట్ గా ఫ్రై చేసి నేను ఆ పప్పులు పొడి గోట్ టి ఆప్ పొడి గోడితే ఆ పొడి చాలా ఇష్టంగా తింటార్ పిల్లలు అది చేసి పెడుతూ ఉంటాన్ అప్పుడప్పుడు కొబ్బరి పొడని అట్లా పొడి ఇంట్లో చేస్ పెడుతుంటే ఆ ఫుడ్డు కు అలవాటు పడతారు కానీ నా బయట ఫుడ్డు కేవ్ వ్ వెళ్టం మానేస్తార్ ఫస్ట్ ఇంట్లో అమ్మ మనకి నచ్చింది చేసింది అనాట్ ట్టుగ ఫీలింగ్ వాళ్ళకొస్తుంది అది తింటూ వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటార్ కాస్త
పిల్లలక్ కూడా పాలు పెరుగు వెన్నె ఇయ్ కూడా అలవాటు చేయాలండి పిల్లల్కి
ఆ నెయ్యిలేందే మా పిల్లలు తినర్లేండి
ఆహ్ కాదండి పిల్లల్కి మనం చిన్నప్పట్నుంచి కొంచెం కొంచెం అలవాటు చేసామనుకోండి పప్పులో చూడండి ఆయిల్ ఏస్ పోపేసే కన్నా నెయ్యి లో పోపేస్తే చాలా బాగుంటది టేస్ట్ బాగుంటది మనకి స్మెల్ కూడా మంచిగోస్తది
అవునో అవునండి అవునవున్ నేను ట్రై చేశాన్ బాగుంటుందద్
అట్లా పిల్లల్కి తెలియకుండా వాళ్ నెయ్యి డైరెక్ట్ తినరు కాబట్టి పోపులో ఏస్తే అట్లా తినడము అట్లా చేస్తే మనక్ కావాల్సింది వాళ్ తిండమే కదండి ఏ రకంగైనా గానీ
సరేం